హలో
ఆ బాగున్నారా అండి.
ఆ బాగున్నామండి.
ఆ ఏం చెస్తున్నారు.
ఇప్పుడే బయటి నుంచి ఇంటికి వచ్చామండి.
ఆ మంచి పని చేశారు అదే అదే సాయంత్రం చిత్రం టై లోనే వెళ్ళాలి కొంచెం పొద్దు ఇ మధ్యాహ్నానికి వస్తా వేడిగా ఉప్ప గా
ఆ అవునవును.
ఉ
ఆ
ఏం చేసారు ఈ రోజు కూరగాయలు ఇంట్లో ఆడోళ్ళు
కూరగాయలు పప్పు వండారు పప్పు చారు.
ఆ పప్పు మంచిది ప్రోటీన్స్ గాని ఈ రోజులో ఎవరు తినట్లేదు ఎక్కువ
ఆ వేడి పప్పు గ్యాస్ ట్రబుల్ వస్తుంది గ్యా
అన్నవునాట ఒక్క పూట తింటే రెండో పూటకు మాకొద్దు మాకొద్దు అంటున్నారు ఇంట్లో వాళ్ళు
ఆ
ఊ అనారోగ్యాల పాలయితున్నాం మాకు అసలు పప్పు వదంటున్నారు త తగ్గించారు మొత్తం పప్పు దింటం
అవును
ఊ వో మా ఫంక్షన్లల కూడా తిన్నా
అదే కందిపప్పు ఎక్కువ మొత్తంలో వాడితే ఇర మూడు బూట్ల అయే తింటున్నారండి తింటే వెడ్ చేసి బాగా ఒక అతనికి అయితే ఇబ్బంది అయి ఫైల్స్ ఆపరేషన్ కూడా అయింది బాగా వేడ్ చేసి బడేజేషిన గాక బాగా ఇబ్బంది అయి ఆ పప్పు వలే బ తగ్గియని వేడి వస్తువులు తగ్గియామని చెప్పారట
ఆ
పప్పు ప్రమాదం ఇంత ముందు తిన్నట్టు లేదు
మా ఈ టేస్ట్ కూడా కాస్త ప్చ్ నాకెందుకో పాత రోజు రోజుల్లో ఉన్నట్లేదు ఇప్పట్లో ఉండ పప్పు
కల్తీ వస్తుంది కదా పప్పు కూడా అది క కెమికల్ పూసి పంపిస్తున్నారు చెడిపోకుండా నా దానికి రంగు వేస్తున్నారు పచ్చటి రంగు వేస్తున్నారు పసు పచ్చగా మనం పూర్వం కందులు బా ఆడించి పట్టి ఉంటే ఎర్రగా ఉండేది పప్పు
ఆ మంచిగుండేయి
ఇప్పుడు ఏమో నా కలర్ చూసి కొంటున్నారు పచ్చగుందా లేదా మార్కెట్ లోకి వెళ్తే పసుపు పచ్చ గుంతనే కొంటునారు అది కెమికల్ అని తెలుసుకోలేకపోతు నారు దాని వల్ల క్యాన్సర్
నా వస్తాయి మరి క్యాన్సర్ లు ఎందుకు కీ రోజుల్లో జూసారా
ఆ అదుపులోని ఆ కడు పులోని లివరు పేగులు అన్ని డ్యామేజ్ వస్తున్నాయని గ్యాస్ స్ట్రబులు వందకి తొంభై మందికి గ్యాస్టబుల్ ఏ ప్రాబ్లమ్ ఉందట
అవును అందుకే పప్పు తినట్లే
ఆ వాటితోడు ఈ ఫోన్ వచ్చిన కాంచి ఇప్పుడు ఈ ఫోన్ లో వచ్చిన కానుంచి ఏమో బాగా ఈ గేమ్లు ఆడుతున్నారు కదా ఆన్లైన్ లో గేమ్లు ఆడుతున్నారు కానీ బెట్టింగ్లు పెట్టి ఇ
ఆ
దాని వల్ల నష్టపోతున్నారు ఆరోగ్య పరంగా ఇప్పుడు ఆర్థికంగా వచ్చింది ఆర్థికంగా
ఆ నష్టపోతర్ ఆరోగ్య ఆస్పట్లక్ పెట్లేక సస్తన్నారు మళ్ళ అలాగే ఇలాగ ఇప్పుడు ఫోన్ లో ఆన్లైన్ బెట్టింగ్లు గేమ్లు ఆట్టం మొన్నటిదా క్రికెట్ లో అదే పెట్టారు ఐపీఎల్ మే క్రికెట్
ఆ
బెట్టింగ్ లో ఒక్కొక్క ఓవర్ కి ఇంత ఇంత వేలు వేలు వేలు పెట్టి నష్టపోయారు మాఊర్ దగ్గర కూడా
అయితే మాఉ మా దగ్గర ఏమైందంటే ఒకా ఈ ఇక్కడ ఉండే ఈ ఎవరన్నా పిల్లలేం చేశారంటే వాళ్ళు పా ఫోన్ లో ఇంటర్నెట్ లో వాళ్ళు వీళ్ళు చెప్తే ఏదో రమ్మీ ఆట
ఆ అదే రమ్మీ అంటే పేకాట
ఆ ఆ రమ్మి ఆడేసి ఓ ఫస్టు పదివేలొచ్చినీ అట
ఫస్ట్ ఫస్టు వాళ్ళే ఎకౌంట్లు ఏస్తరండి మస్ ఫస్తు
అదే అయితే వీళ్ళు అదే ఆనందం అనుకొని మళ్ళీ ఆడారట మళ్ళీ పోయినీయట మళ్ళీ అ లట్లా ఆ ఐదు లక్షలో ఆరు లక్షలో బోగొట్టారు
ఆ మొదట మీరు గెలిచినట్టు గెలవపోయినా గెల్చినట్టు రెండు వేలేస్తానారు అకౌంట్లలోని మన అకౌంట్ లో వేస్తారు
ఆష ఆష చూపితర్
ఆ ఆశ చూపించేసిన తర్వాత మనం అకౌంట్ నెంబర్ అన్ని డీటెయిల్స్ ఇచ్చిన్ తర్వాత మళ్ళీ బెట్టి బెట్టేసి మన దగ్గర్ దొబ్బుతారు అది అది తెలుసుకో అట్లా యువ యువకులు పిల్లగా లోకి ఏముంది నేను సంపాదిస్తాను కూర్చొని అని వాళ్ళు మంచిగా హాయిగా కూసోని థమ్సప్ ఒకటి ఇప్ ప్లాస్టిక్క డబ్బాలల్ల థమ్సప్లు తాగుతున్నారు కదా
అదీ ఆరోగ్యానికి మంచిది కాదు
ఇక అయ్యే ఇ ఒక డబ్బాల్ తీసుకుంటున్నారు ఇరవై రూపాయల్ డబ్బాలు అవి కొనుక్కొని తాక్కుని తాక్కుంట పోయి ఓక్కడ కూర్చొని సిట్టింగ్ ఏసి
ఆ
ఆ రమ్మి ఆన్లైన్ గేములు బెట్టింగ్లు బెట్టింగ్లు పెడతన్నారు క్రికెట్ మీద ఒక ఓవర్ లోపు అయన్ని కొడ ఇప్పుడు ఇరవై కొడుతడా అంటే ఇరవై ఒకటి కొడతడు అని ఒక్కొక్కళ్ళు పది వేలు ఐదు వేలు పెట్టి
ఆ
ఆ ఇంటి కొచ్చాక నష్టపోతారు ఇంట్లో భార్య బిడ్డలతో ఎక్కి ఏమో తిండి లేకుండా వాళ్ళు ఏడుతున్నారు మా దగ్గర మొన్న ఈ మద్ జరిగిందిలేండి
ఓ మొన్న మా దగ్గర ఏమైంది తెలుసా అండి ఇవాళ ఈ భార్య భార్యకు తెలియకుండా ముప్పై లక్షలు పోగొట్టాడంట
అబ్బా
మీకు తెలిసే ఉంటది అయి తే వాళ్ళ భార్య ఇప్పుడు నాకొద్దు నాకు విడాకులు కావాల్సిందే నాకు ఈనతో అవసరం లేదు అని గొడవ చేస్తాందంట
ఆ
అంటే వి ఆ ఇన్ని రోజులు కప్ ప్పేసిండు కప్పేసి తెలి కుండా ఆమె దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటే వాటిని కప్పడానికి చేసి చేసి చేసి అప్
ఆ ఒకదానికి ఒకటి ఒక తప్పుకి వంద అబద్ధాలు ఆడాల్సి వచ్చింది ఇప్పుడు తప్పు చేసినవ్ జెన్యుూన్ గా ఒప్పుకుంటే అది నిజంగా ఒప్పుకుంటే తప్పు సరి చేసుకోవచ్చు కానీ దాని కోసం
ఆ
అప్పు చేసి ఇంకో తప్పు చేసి అన్ని కుదవ పెట్టేసి అప్పులు పాలైపోయాడ
ఆ అప్పుడు పాలైతే వాళ్ళ భార్య ఇప్పుడు నాకు ఒద్దు నాకు విడాకులు కావాలి అని అ అంటే వాళ్ళిద్దరికి మంచి పర్దలు రావడానికి కారణం ఈ ఆన్లైన్ గేమ్సే కదా
అవును
భార్యభర్తలకి ఇప్పుడు వచ్చి గొడవలు వచ్చి వాళ్ళు మంచిగా ఉండేవాళ్ళు ఇలా ఎందుకు అయ్యారు ఈ డబ్బు అసలు సమస్య వల్లే ఈ బెట్టింగ్ల వల్లే కదా
ఆ వాటిని కూడ సినీ సెలబ్రిటీ సినిమా యాక్టర్లు వాటిని ప్రమోట్ చేస్తరని వాళ్ళ మీద కేసులు అయినాయి మళ్ళీ అవి మామము లుగా అయిపోయినాయి అవి పట్టిచుకోలే మళ్ళీ వాళ్ళ రాజకీయ నాయకులతోని డబ్బులి ఇచ్చి అది ఆ కేసు నుంచి బయ్ వచ్చేసారు వాళ్ళకిింది వాళ్ళు దాని గురించి ఆ టైంనే మరి వాళ్ళు వాళ్ళు ప్రకటనలు చేయటం వల్ల వీళ్ళు పిలగాళ్లు అలా టీవీలల్లో ఫోన్లలో వస్తున్నాయి కదా బ గ
ఆ అదే అదే అదే అయితే మనం గూడ ఒక కంట కనిపెట్టి పిల్లలు ఏం చేస్తున్నారని చూసుకుంటూ ఉండాలి
ఆ టీనేజ్ పిల్లలే బాగ పిల్లలే బాగా ఆ చెడిపోతున్నారు ఇప్పుడు
ఆ చెడిపోయి ఆ టెన్షన్లకి మొన్న మా దగ్గర అయితే నమ్మరు ని ఒక ఆయన అయితే ఆ చచ్చిపోతా అని వెళ్తే ఆల్ల అమ్మ చూసిందంట
ఆ
అల్ల అమ్మ చూసి అడిగింది ఆఐతే అడిగేసరికి తడబడు అంటే ఏంటి ఏంటి అని చూస్తే ఇట్ల ఇగ అప్పుడు పట్టుకొని ఏడ్చిందంట అమ్మా నేను నాకు లక్ష రూపాయలు వరకు అప్పు చేస ఇంట్లో మీకు తెలితే ఇయ్యరు నేన్ తీర్చలేను అని ఎడుతందంట
హు
ఇంక మరి చూడండి పరిస్థితులు ఎక్కడి వరకు వెళ్లిపోతున్నాయో
అదే చెప్తే సమస్య తల్లిదండ్రలుయిన భరించాయనా జాగ్రత్తలు చెప్పకుండా ఉంటే వాళ్ళు ప్రణాలు తీసుకోవడానికి సిద్ధపడుతున్నారు ఇగా
మరి అదే ఇగ
ఆ వాళ్ళు ఆత్మన్యూనతగ బాధపడి లో లోన మదనపడి ఎవరికి చెప్పుకో ఉన్నోళ్ళ అయితే పోయి ఏ మందులు దాగి చచ్చిపోతున్నారు ఈ ఎరువుల ఎరువులకి చైలలో తెచ్చిన మందులు దాగి పల్లెటూర్లలో మా దగ్గర చైలో తెచ్చిన మందులు దగగా చచ్చిపోతారు ఇక్కడనే సిటీలో వె అళ్ళు డబ్బును దూకటం అక్కడి నుంచి అయనా దూకటం
ఓ పట్టణలల్లో పట్టణలల్లో ఏం జరుగుతుంది ఊరి ఊరి వేసుకోవట్లే
ఆ అవును
ఆ
అది చాలా ప్రమాదానికి దారితీస్తున్నాయి ఇప్పుడు అది ఒక సమస్య బాగా పట్టి పీడిస్తుంది అలాగా మళ్ళీ ఇప్పుడు మాదక ద్రవ్యాలు చిన్నవి చిన్న పిల్లలే ఇప్పుడు యవనస్తులు ఏమో బాగా వీటికి గంజాయికి వాటికి అల
ఆ
సిగరెట్లలో గంజాయి పెట్టుకొని తాగుతున్నారని తెలిసింది ఆ ఏరియాలల్లో
ఆ ఎక్కడైనా పట్టణాలలో కూడా అట్లే ఉంది
ఆ
పని లేదు పట్టణాలు లేదు ఎక్కడైనా ఫోన్ వల్ల మొత్తం ఎక్కడ అక్కడ తెలుసు తెలుసుకోవటం జులాయి గా తిరగడం
ఇప్పుడు ఆ సోషల్ మీడియాలో ఇప్పుడు వచ్చే ఇప్పుడు ప్రజెంట్ వచ్చే సినిమాలు కూడా అలాగే ఉన్నాయి కదా పుష్ప సినిమాలో మొత్తం అదే కదా దొంగతనం ఎలా చేయ్యాలి ఎలా త తప్పించుకోవాలి ఎలా బెదిరించాలి పోలీసుల్ని
ఆ పుష్ప సినిమా ఆ సినిమా వచ్చాక కూడా తర్వాత కూడా కొంత
ఆ ఆ ఆ సినిమా ప్రభావం వల్ల మా దగ్గర బీడిలు తీసుకురాకపోయేకీ కూడా చిన్న చిన్న పిల్ల గాళ్ళు ఏడు ఎనిమిది తరగతి చదివేవాళ్ళు ఆ గంజాయి పెట్టుకొని తాగుతున్నారు పుష్ప పుష్ప అనుకుంటా తాగుతున్నారు మళ్ళా దానికి జాతీయ అవార్డు ఇచ్చారు ప్రభుత్వం ఇటు ప్రభుత్వాలు కూడా ఎటుపోతున్నాయో ఎమో అర్దం కావట్లే మంచిని ప్రేమించట్లేదు మంచిని ద్వేషిస్తున్నాయి
అంటే వాళ్ళకి డబ్బులు పరంగా ఎక్కువ ఏదొత్తే అదే గొప్ప ఎమో
ఆ అట్లా చూస్తున్నారు అట్టుంది మరి సమాజానికి ఉపయోగపడే ఏదన్నా మెసేజ్ వచ్చె సమస్య ఏది సందేశాల సినిమాలు తీత్తె దానికి ఏమి ఉండట్లేదు మంచి చెప్పినోళ్ళను తీసుకుపోయి జైల్లో పడేసు తంతాన్నారు పోలీస్ స్టేషన్ లో పెట్టి చంపతాన్నరు
అంతేగా మరి మంచితనం లేదు ఈ రోజుల్లో అందు అందుకనే పిల్లలకి పిల్లలకి వాటికి అలవాటు పడు కుండా మనం దూరంగా ఉండేలాగా మనం భయభక్తిలో చేయాలి ఇలాంటి రమ్మీలు ఆడొద్దని మనం చెప్ చెప్తా ఉండాలి మన చుట్టాల్లో అయినా మన పిల్లలకి అయినా ఎవ్వరికైనా మనం ఒక అవగాహన అనేది వాళ్ళకి మన తల్లిదండ్రుల ద్వారా తెలియాలి
ప్రతి రోజు పిల్లల్ని ఒక కంటా కనిపెడు
ఆ ఫోన్ చెక్ చేస్తూ వాళ్ళకు ఒక భయం ఉండాలి అమ్మో ఇంత సేపు నేను ఫోన్ నొక్కుతాను ఇంత చేస్తానంటే మా తల్లిదండ్రులు మా నన్ను శిక్షిస్తారు నేను జాగ్రత్తగా ఉండాలని వాళ్ళకి అర్థం అవ్వాలి
అదే అదే అర్ధం రీతిగా పా తల్లిదండ్రులు చెప్పాలి
అవగాహన తెప్పియాలి వాళ్ళకి తెలియదు కదా ఆ వయసులో
అవును
ఒక ఫ్రెండ్ నుంచి ఇంకో ఫ్రెండ్ ఇప్పుడు ఈ ఫ్రెండ్కి తెలియపోయినా అరే ఎక్కించుకోరా ఈ ఇది ఈ గేమ్ అనేది చాలా బాగుంటది రా నువు ఎక్కించుకోరా అని ప్రోత్సహిస్తారు కదా
అవును
ఆ అలాంటప్పుడు మనము తల్లిదండ్రులుగా ఇలా చేయొద్దు నాన్నా మిమ్మల్ని మీ క కష్టపడి పెంచుతున్నాం మీరు రేపటి రోజున ఒక చిన్న పనో ఉద్యోగమో చేసుకొని మీ బ తుకు మీరు బతుకేలాగ ఉండాలి ఇలాంటి అప్పులు చెయొద్దు ఇలాగా మీరు ఫోన్లలో గేమ్లు ఆడేసి ఆ మీరు పాడవ ద్దు అని మనం చెప్పుకోవాలి పిల్లలకి
ఒకప్పుడు అమ్మాయిలంటే భయపడే వాళ్ళు అమ్మాయిలు ఇంట్లో ఉన్నారంటే ఏం చేస్తారు ఇప్పుడు అబ్బాయి అంటే భయపడ
అవును మరి ఆడపిల్లలే వంద శాతం మంచిది అనిపిస్తుంది నాకూడా
అవును ఇంటి పటి నుండి వాళ్ళు తల్లిదండ్రుల సమక్షంలో వాళ్ళు ఏది చేసినా చూస్తున్నారు తల్లిదండులు వీళ్లేమో పిల్లలేమో బయటికి ఎళ్తున్నారుగా మగ పిల్లగాళ్ళు వాళ్ళు ఏం చేసేదో అది తెలియట్లేదు ఏ ఫ్రెండ్‌తోని ఏ బండి మీద ఎళ్తున్నారు బయటికెళ్లి అర్ధం కావ
ఏవన్నా చేసుకొని వస్తారో అని భయం తల్లిదండ్రులకు ఉంటుంది సరే అండి సాయంత్ర కాలము సమయం అయింది
సరే అండి
ఆ ఉంటానండి ఆ మీరు చె ప్తా ఉండండి ఆడొద్దని పిల్లలకి
అలాగే అలాగే
ఆ అలాగే ధన్యవాదాలు